ఆ నావాయిస్ వినిపిస్తుందాండి క్లియర్గా.? !
హ్మ్ నమస్తే అండి. చెప్పండి.
హ్మ్. అంటే ఇప్పుడు నేనొక నార్మల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్డు ఆ.. ఏం డిఫరెన్స్ ఉంది అమ్మాయిలకి, అబ్బాయిల్కి? ఏం డిఫరెన్స్ ఉంది.?
ఏమెనండి, ఏం డిఫ్రెన్స్ లేకొకున్నట్లుగే పెంచినాం మేము.
ఆ నేన్ నార్మల్ గా బయట అడుగుతున్నా మీ పర్సనల్ కాదు బయట విషయాలో ప్చ్ ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి ఎందుకు మా అంటే సపరేట్ గా చూస్తారు గదా ఎందుకో ఇప్పుడు అబ్బాయిలు సంపాదిస్తున్నారు, అమ్మాయిలు సంపాదిస్తున్నారు కానీ అమ్మాయిల్ని ఎందుకు అంతగా ఎక్కువ బయటికి పంపించడం లేదు అట్లా.
గౌరవము.
హ్మ్ అంత రెస్పెక్ట్. ఆ.
పిల్లలు, ఏదైనా చెప్తే ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళకట్రాక్షనైపోయి వాళెన్క ఎళ్ళ్పోటము.
హ్మ్.
ఊ. ఏదేదో అయిపోతుండయి. అబ్బాయిలు అయితే కాస్త ఎనక్కి ముందుకి. చూసి. ఇది నిజమా. ! పద్ధుమాని నమ్మి ఎళ్ళిపోతారు అమ్మాయిలు. అంతా ట్రూత్‌ అనుకుంటారు. తొతోందరగా నమ్మేస్తారు ఎవరెం జెప్పేస్నా.
ఊ..
ఇది నిజమా, అపద్ధమా అని ఒక్క అడుగు ఆలోచన ఇచ్చేసి వెళ్తే.. పేరెంసు గూడా. వాళ్ళు మొగ.. పిల్లలు వీళ్ళ ఆడపిల్లలు అని ఆలోచించకుండా ముంద్రుకు పంపీగల్రు వాళ్ళు ఆలో.. చన్ చెయ్యలేదు కాబట్టి. ఈగ్రోజు ఇది ఇట్లా. పేరేంస్సు బాధ. పడాల్సిన అవసరం వస్తా ఉంది
ఆక్చుల్ అయితే అంటే ఇప్పుడు నార్మల్ అమ్మాయిలు ఏమంటే ఎవరినైనా బ్లైండ్ గా నమ్మేస్తున్నారు మెయిన్ థింగ్ అదే
అదేనండి మేం చెప్పేది
జెండర్ అవట్లేదని కాదు ఎవరనైనా నమ్మేస్తున్నారంటే ఒక్క అంటే కొద్దిగా మనము స్వీట్ గా ఎవరైనా మాట్లాడి నీకు యూజ్ అవుతుందని చెప్పేస్తే నమ్మేస్తున్నారు అదే మకు పెద్ద మిస్టేక్ మనకైతే
అవునవును అది రాంగ రైటా
హ్ నాని ఆలోచించట్లేదు ఓ వాళ్ళు చెప్పేసిన్నారు కదా అని నమ్మేస్తున్నాం మనం అంతే ఏదైనా
ఆ
సో అది కొంచెం తగ్గిస్తే ఆ అమ్మాయిల్ని బాగా అంటే ఇంట్లో కూడా బాగు నమ్మి బయటికి పంపిస్తారు ఏమైనా చేస్తూ సక్సెస్ అవడానికి అదొ పె రీజన్ అన్నమాట మట
అవునండి
హు అట్లా మీ మీకు ఎప్పుడైనా అంటే మీ విషయంలో జరిగిందా ఎట్లా నేను అబ్బాయిగా పుట్టింటే ఇట్లా పోయేదని మా అమ్మాయిగా పుట్టి ఈ డిసైడ్అవు చేసినాను ఇట్లా నా లైఫ్ ఇక్కడికి అయిపోయింది ఏమైనా అనిపించిందా ఒక
ఇ అట్లాంటి ఇన్స్డెంట్లు ఏం జరగలేదండి నాకి
ఆ అంటే మీరు నార్మల్గానే ఉన్నారన్నమాట
అంతే అంతే
హు అవునండి కానీ ఏం డిఫరెన్సెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే డిఫరెన్సెస్ ఏం లేవు కానీ ఇవే మనం ట్రస్ట్ ఇషూసే అంతే వేరే వాళ్ళ మీద
హు అమ్మాయిలు తొందరగా నమ్ నమ్మటం వల్లనే పేరెంట్స్ కు వచ్చిన ప్రాబ్లం మెయిన్ ఇంకా అదే
అదే నమ్మయిస్తున్నారు అట్లా హు
ఉహ్మ్
ఒక్క మనం ఒకసారి వెనక్కిళ్ళి ఆలోచిస్తే ఇవన్నీ ఉండవ అనమాట
ఉండవు ఉండవండి ఇరవై ఏండ్లు పెంచిన తల్లిదండ్రుని కాదని రెండు నెలలు ప్రేమించిన పిల్లోని అర్థం చేసు నేక టైం ఉంటుంది పేరెంట్స్ ని అర్థం చేసుకోలేరా
అదే కాని కొంతమంది అట్లా హు
వాడు చెప్పేది నమ్మినాడు వీలు చెప్పేది కూడా నమ్మాలి కదా
అదే అదే కానీ ఇప్పుడు అమ్ ఒక అమ్మాయిలు ఇప్పుడు కూడా ఎట్లాన అంటే కొంతమంది అందరిని అన చెట్లేదు
అందరినీ అనట్లేదు ఎవరో కొంతమంది
అదే ఇప్పుడు పిల్లల్ని చిన్నప్పుడే హాస్టల్ వేసేస్తారు పుట్టింటారు ఒక టూ ఇయర్స్ ఉండ త్రీ ఇయర్స్ కి హాస్టల్ వేసేస్తారు ఇంకా అంటే కొంతమంది ఉంటారు శ పేరెంట్స్ చూసే కూడా రారు ఎప్పుడో వస్తారు ఇంకా ఎట్లా వస్తాయి చెప్పండి ప్రేమలు వాళ్ళ మీద ఇప్పుడు అబ్బాయి సరే అమ్మాయి సరే నేను హోస్ట్ గురించి అంటున్నాను ఎజ్యుకేషన్ పరంగస్తు హాస్టల్ కి వేసేసి ఇంకా పెద్దయినాక ఆ పిల్ల్లోడు పొజిషన్ లోకి వెళ్ళినాక చూడమంటే ఎట్లా చూస్తాడు అంత వేసేంటారు లెండి ఏం ఉండ ప్రేమల్ రావు ఎంతకంటే అంటే వాడు ఎంత బాధ పడింటాడు ఎప్పుడు ప్రతి వీక్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసి వెళ్తా ఉంటారు విడికి రారు సో చాలా స్ట్రగుల్ పడతారా హాస్టల్ అంటే ఏదో చిన్నగా అనుకుంటారు కాని చాలా ఉంటాయి దాంట్లో అవును అట్లా అంటే ఉంటుంది మీరు ఒక అనొక ఎడ్యుకేషన్ లో వేయొచ్చు లేదనలేదు బట్ చిన్నప్పుడు వేస్తే పిల్లలకి ఏమ అంతా ఉండవు అనమాట ఎక్కువ
అవును అదే తప్పదే
మనం ఇప్పుడు పెద్ద ఎడ్యుకేషన్లే వెళ్ళల్సిందే దూరం మా మంచి చదువుతాం చిన్న ఇప్పుడు ఏ ఉంటాది చెప్పండి ఎక్కడ చదివిన ఒక ఎడ్యుకేషన్ ఒకే నాలెడ్జ్ వడి చదివే విధానము వాటి ఇంకా పేరెంట్స్ తో ఉంటే బాగా ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ చదివిస్తాడేమో అని కూడా ఆలోచించారు ఒక సైడ్ నుంచి ఉ అట్లా ఇప్పుడు ఒకసారే అంతా వాళ్ళకి ప్రేమలే ఉండవు
అవునండి అదే కరక్టే
ఆ మీ మీకు ఏమిఅనిపిస్తుంది అంటే హాస్టల్ క బెటరా కాదా అని
బెటరే టెన్త్ పైన వేస్తే బెటర్ కొంచెం ప్రేమలు అభిమానాలు పంచుకునే పేరెంట్స్కి పిల్లలకి కాస్తన్నా టైమ్ దొరుకుతది
అదే మరీ ఏమనా షేర్ చేసుకోరు అంటే ఎట్లా చేసుకుంటారు చెప్పండి ఎంత ప్రేమలు ఏం లేకుంటే ఎవరు చేసుకోరు చెప్ చెప్పినా వెస్ట్ లే అనే ఒక థాట్కు వచ్చేస్తారూ అనమాట
హ
ఉ అట్లా మనం మనం కొంచెం వాళ్ళకి చూపించి ఆ తర్వాత మనం బాగా ఉంటే ఎవరైనా షేర్ చేసుకొని మంచిగా ఉంటారు
ఆ
అందరు అందరుూ అట్లు ఉండరు, ఎవరో కొంతమంది ఉంటారు పేరెంట్స్ అంతే, అది వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ ఏం కావాలని వా డు కాదు మామూలు సిచుయేషన్స్ ఉంటాయి కదా అట్లా టర్నింగ్ పయింట్స్ మనకు అ ఎం ఎవరిది తప్పు ఉండదు ఇక్కడ అంతే అనుభవించే వాళ్ళది వాళ్ పేరెంట్స్ కూడా అంత అభవిస్తారు హాస్టల్ నాకా
మ్ వాళ్ళు బాధపడతారు పిల్లలు బాధపడతారు అరు జా చేస్తే అలా ఇలో పెట్టుకునే బర్ పడదు చెప్పించేకపడదు అవన్నీ ఆలోచన చేసి పిల్లోని దూరం పెడితే వాళ్ళే పొద్దున్న నుండి సాయంకాలం వరకు చెప్పించి మా కిన్న ఇంకా హై పొజిషన్ లో మా పిల్లల్ని చూడాలని వాళ్ళ తాపత్రేమ
ఉంటుంది అది
మ్ నేను చెప్పడం ఏమంటే పర్లేదు ఒకరు సంపాదన చూసుకొని ఇంకొకరు కాసేపన్నా పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళ ప్రేమలు అభిమానాలు వాళ్ళ పొందుతాయి
అవును
మా పేరెంట్స్ ఇలా చూసుకున్నారని కొంచెం చెప్పుకునేకి ఫ్యూచర్ లో బాగుంటది ఎప్పుడు స్టడీసు స్టడీసు టీచర్స్ తో వాళ్ళతోనే అట్రాక్షన్ ఉంటది గానీ మాతో ఉండదు
అవును
అనేది కాస్తా
హ్మ్ అవును ఇదైతే కరెక్ట్
వాళ్ళకి కొంచం అవగాహన వస్తది పేరెంట్స్ మీద ఎప్పుడు హాస్టల్ లోనే ఉంటే కొంచెం భయంగానే ఉంటాది
హ్మ్ అదే
హ్మ్
అంతే ఒక సిచ్యువేషన్స్ అట్లు ఉంటాయి ఎవరిని మనం తప్పు పట్టడానికి అయి తే లేదు ఈ జనరేషన్ లో యేం ఉమ్ వాళ్ళ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయ్
అవును
హ అంటే కొన్ని రైట్ టైమ్ లోనే తీసుకోవాలి అలాంటి డెసిజన్స్
కానిష్టానికంటే ఒక ఇప్పుడు వాళ్ళు ఉంటే బిజీ అని అే కనిష్టానికి ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లా వరకునా పిల్లని ద్గ పెట్టి
దగ్గర పెట్టుకోవాలి అప్పుడు ఇంకా ఈ షేర్ చేస్త కొ ఇంట్లో ప్రేమ దర్క పోతే గదాబ బయట వెతికేది ఎవరైనా కూడా ఇంట్లోనే మనక అన్ని కరెక్ట్ ఇక హండ్రె పర్సెంట్ ఇంట్లో నుంచి వస్తె బయట జీరో పర్సెట్ కూడా తొంగి చూడరు ఏ అన్ని కరెక్ట్గా ఉంటే ఎవరు బయట చూడరు
అవును
ఇంట్లో ఇ మనం ఫుడ్ విషయానికి వస్తే ఇంట్లో అంత కరెక్ట్చ్చస్తే ఎవరు బయటకి వెళ్ళ ఇప్పుడు ఆ మిస్ చేసినవన్ని మిస్ చేయాల్సి వస్తే బయటకి వెళ్ితే తింటారు అంతే అంతే ప్రతి విషయంలోన అంతే అది ఎడ్యు కేషన్ అయినా సరే చదవాల్సిన టై లోనే చదవాలి మరీ చదివినా అది ప్రయోజనం ఉండదు
అవును
ఆ
హ
అంటే అవి కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎవరికైనా పేరెంట్స్ అయినా పిల్లలకైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమ అవుతుంది ఆ తర్వాత
అవునవును కరెక్ట్
ఏది అనుభవం లేకుండానే మనకు అర్థం కాదు ఆ లైఫ్ అంటేనే అది ఎ ఎక్స్పీరియన్స్ అయినాక నువ్వు ఒక రియలైజేషన్కి వస్తవు ఓ అక్కడ చే అక్కడ నేను ఆ తప్ తప్పు చేసినా కదా అన్ని ఒక స్టెప్ లో ఉంటాం అవును ఇంకేం చెప్పాలండి
ఇంకేముందండి మేము కూడా అదే అనుకుంటున్నాము పిల్లల్ని మేము టెన్త్ అయిపోయిన తర్వాత వేసిన కూడా మాకు బాధగా అనిపించిండి ఇప్పుడు వేసే వాళ్ళకి కూడా చెప్తాం టెన్త్ దాకాన్నా పిల్లల్ని పెట్టుకోండి
హ
ఆ తర్వాత వెే్యడి మీ ప్రేమలో అభిమానాలు వాళ్ళకి తెలుస్తాయి
హ
అని చెప్తున్నాము
ఇప్పుడు దగ్గరలో వేసినా వేస్ట్ేనుో కొంచెం ఇప్పుడు మనకి చాలా దూరంగా ఉంది అంటే వెే్యండి తప్పలేదు మనం చూడ్డానికి కూడా వెళ్ళాలి వెళ్ళక పోతే గణ అది ఎట్లా ఉంటుందంటే అంత మనసు అంతా వాళది చాలా ఇదయిపోతుంది
అవును
ఒకవేళ వాళ్ళు సడన్గా పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళేం అంతా సర్ప్రైజింగ్ గా వెళ్ళరు
హ్మ్మ్
ఆ ఎప్పుడో వీళ్ళకి ఏదో పని చూసి పనేకి వచ్చినారో అట్లే వచ్చినారని అనుకుంటారు
అవునవును
అది వాళ్ళ కోసం సపరేట్ గా వెళ్తే ఆ ఫీలింగే వేరు
అవును
ఆ హాస్టెల్ లైఫ్ అనేది చాలా రాంగ్ అసలు చిన్న పిల్లలకి ఇస్తే మరీ చానా బాగుండదు
మ్మ్ ఇప్పుడు పిల్లల్ని తప్పు పట్టట్లేదు పేరెంట్స్ ని తప్పు పట్టట్లేదు
హ్మ్మ్ ఎవరిది లేద అంతే అంటే సిచ్యువేషన్స్ తగ్గ వెళ్తున్నాం అంతే మనం
అంతే తే
సిచువేషన్ పరంగా వెళ్తున్నాం మనము వాంటెడ్ గా చేయట్లేదు వాళ్ళు వాంటెడ్ గా చేసుకోవట్లేదు అంటే కొన్ని వీళ్ళు మిస్ అవుతున్నారు కొన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు
హ్మ్మ్
ఆ మిస్ కాకుండా ఎంత ఈజీ టై లో ఉన్నా వాళ్ళకంటూ కొంచెం టైం ఇవ్వాలి
అవును
ఆ టైమ్ ఇస్తేనే మనం వాళ్ళకు కొంచెం మనల్ని బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా
హ్మ్మ్
హ్మ్మ్
కరెక్ట్
హ్మ్మ్
వాళ్లు మనతో మాట్లాడాకె కొంచెం టైమ్ ఉన్నది ఇయ్యాలా ఏం చేసుకోవాలా
హ్మ్మ్ మీర ఎంత బిజీ టైం లో ఉన్నావు ఒక వన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకొక వన్ అవర్ కోసం నెక్స్ట్ అయితే వెయిట్ చేయాల అంటే అట్లా ఉండాలి మన టైము మన మాటలు వాళ్ళు ఎట్లా షేర్ చేసుకుంటున్నారు అని
అవును
సో మన ఆ షేరింగ్ లోనే తెలిసిపోతుంది మనతో బాగా షేర్ చేసు కుంటున్నారు మనం ఇంకా వెయిట్ చేసా అంటారు వాళ్ళు నెక్స్ట్ డే ఆ టైం మమ్మీ ఫినిష్చేసుకుంటుంది వస్తుంది అని
అవునవునండి
సరే అండి
సరే అండి